అ ఆ మీ ఊరు సైడ్ అ మీ ఊరు సై సైడ్ పంటలు వగైరా ఎలా ఆ పండిస్తారు అంటే ఏమేం పండిస్తారు?
ఆ మా సైడు వర్షాలు ఆ వర్షాలు పడేటప్పుడే పంటలు పండిస్తా ఉంటారు మా సైడు అంటే బోర్లు చెరువులు అట్లాంటివి కొంచెం తక్కువగా ఉంటాయి. నీళ్లు అందుబాటులో ఉండవు అని చెప్ చెప్పేసి వర్షాకాలంలోనే పంటలు పెడతా ఉంటారు ఈ వేసవి కాలంలో అసలు పంటలు అనేవి ఏవి కూడా పెట్టరు. ఆ వర్షాకాలంలో కూడా పచ్చిమిర్చి ఆ కందిపప్పు, మినుములు, శనగలు, కూరగాయలు అలాగా మళ్ళీ పొగా పో ఇట్లాంటివన్నీ చిన్న చిన్న కూరగాయలు అట్లాంటివి పెడతాఉం మీ సైడు
మా సైడు మొక్కజొన్న, వేరుశనగ ఆ కందులు టమోటా ఎక్కువ కూరగాయలు పండిస్తాము ఎందుకంటే అవి రేట్ టుంటాయి మార్కెట్లకి కాని వేస్తే మాకి అంటే నీళ్లు బోర్లు కింద పండ బెడుతుంటాం ము అందుకనేసి ఎక్కువ నీళ్లు బారేటివే పెడతాము
ట్లోనే ఉంటాయా ఎప్పుడు
ఆ నీళ్లు బోర్లు తో అవి బిగించుకొని పైపులు వేసుకుంటాం.
అయితే మీకు వేసవి కాలంలో కూడా ఏమి నీళ్లు నీళ్లకు ఇబ్బంది ఉండదు కదా
ఆహా ఎప్పుడైనా ఎనీ టైమ్ ఒకటేగానే ఉంటాయి నీళ్ళు కాకపోతే ఎండాకాలం కొంచెం చిన్నగా వస్తుంటాయి. బట్ ఎండకు కూడా చాలా కష్టం ఎండకంత తురుబి తొందర తొందరగా కట్టాలి కదా వర్షాకాలం లోవాన పడుతుంటది ఇంకొక వన్ వీ ఒక వారం అట్లా గేప్ వస్తుంటది కట్
ఆ మీవైపు ఎక్కువగా వేసే పంట్లు ఏమేంటివి
వేరుశెనగ మొ క్కజొన్న ఎక్కువ ఇంకా టమోటా ఎక్కువ పెడుతున్నారు ఆ టమోటా కూడా బాగా బాక్స్ ఒక్కోసారి రేటు ఉంటది టమోటా ఒక్కోసారి రేట్ ఉండదు
అంటే మీ సైడ్ కూరగాయలు అలా పండిస్ తున్నారంటే సంతలు అట్లాంటివి పెడతా ఉంటారా
ఆ సంతల్లో పెడతారు అమ్ముకో ఆ సొంతల్లో పోయ్ మనంబోయ్ కూచ్చోని అయినా అమ్ముకో మార్నింగ్ కేపోయి అంచుల ప్రకారంమయిన ఇచ్చిరాచ్చు ఆ కొందర్, మందిపోయిదా ఆటో ట్లాగంటే ఊర్లల్లోకి ఎత్తుకొని వస్సాంటారు ఒక్కోసార్ అట్లా మీ సైడ్ అలా ఏముండవా సంతలు అట్లా
ఆ మా సైడు సంతలు అలాంటివి ఏముండవు, మా సైడు కూరగాయలు పండించిన తర్వాత మ్మ్ మార్కెట్ కి తీసుకెల్ తారు లేదంటే వీళ్ళు కొంతమంది ఎలా అంటే ఆ పొద్దున్నే వెళ్ళి ఊరు ఊర్లు వెళ్ళి అమ్ముకొని వస్తారు, ఇంకా అప్పడికీ కూడా ఉన్నాయి అం టే మార్కెట్ కి అమ్ముతారు బాగా
ఓహో
ఆ మార్కెట్ కి వెయ్యగా కూడా ఇంకా ఉన్నాయి అంటే ఇంకా పైకి ఏవనా ఎక్స్‌పోర్ట్ చేస్తాం
ఆ
అట్లా జరుగుతా అంటుంది మాసై ఇలా సంతలు ఇట్లాంటివన్నీ కూడా తక్కువసలు పెట్టరు అంటే మేము వరం మార్కెట్ వెళ్లి కొ ప
అంటే ఇప్పు ఇప్పుడు ఇంట్లో కూరగాయల కలన్నా మార్కెట్ పోయి కొనుకుొంటళ్ల
మార్కెట్కి వెళ్ళలి వారానికి వారానికి సరిపడా అట్పాతచ్చు కుంటా ఉంటాము మీ సైడ్ సంతాలు ఉంటాయా
ఆ అంటే వారానికి ఒకసారి ఆ వారానికి ఒకసారి ఏం కాదు కదా ఇప్పుడు కొన్ని ఊర్లు అనుకో ఒక ఊరికి ఒక రోజు అని ఉంటది
ఆ
ఆ రోజు అక్కడ జరుగుతంటే ఆ వారం ఆ ఆ గ్రామంలోని అట్లా జరుగుతుంటే అప్పుడు మనకి అది దగ్గరలో ఉంటే అట్లా ఊరిగిపోతాం మనం అబ్బాయి అన్న కొనుక్కొచ్చుకోవచ్చు
అంటే ఈ సంతలో అన్ని రకాలైన ఇ కృపయా
ఆ అన్ని దొరుకుతాయి
సంత అంటే చుట్టుపక్కల ఊర్లు అందరు కూడా వస్తారా
ఆ చుట్టుపక్కల ందంటే చాలా ఊర్లలో
అ
మీ ఊర్లేకి ఇట్లా అంటే ఆ ఊర్లో అలా అడిగ తీసుకోండారా ఇఊరు
ఉ ఆకుకూర్లు ఎప్పుడన్నా కొంతమంది తీసుకొస్తా ఉంటారు వాళ్ళే పండించి అదే ఆ ఊర్లో అమ్ముతారు ఊర్లో అమ్మినా కూడా ఇంకా ఉన్నాయి అనుకున్నప్పుడు మార్కెట్కి పంపించడం ఇవి కూడా ఇంక అన్ని ఆకుకూరలు పండిస్తారు అంటే ఆకూరలు అనేవి ఎక్కువ రోజులు ఉండవు కదా కొంచెం త్వరగా వాడిపోవటం అలా జరుగుతా ఉంటంది అందుకని ఒక రోజులో తిరిగి అమ్ముకోవటం కొంత మిగతా అదంతా కూడా మార్కెట్ ఇటికి ఎట్లా పంపిస్తా అరు అయితే మనం మన దగ్గరకు వచ్చే వాళ్ళ దగ్గరకు ఉంటే కొంచెం మనకి బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు కొంచెం గిట్టుబాటు రేట్లోనే ఇస్తారు అదే మార్కెట్లో అయితే డబల్ రేట్ ఉంటుంది
మార్కెట్ లో డబల్ రేట్ా మీ సైడ్
ఆ అంటే వాళ్ళు అక్కడ నుంచి ఆ ఎవరైతే అమ్ముతున్నారు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మార్కెట్కి తీసుకెళ్తున్నారు కదా ఆ చఛార్జెస్ కూడా మనక మన కొనే దాని మీద వేస్తారు అ
ఇంకా మీ సైడ్ ఏమేమి పెడతారు ఇ పచ్చిమిర్చి
ఆ పచ్చిమిర్చి టమోటా దొండకాయలు బెండకాయలు కాకరకాయ బీరకాయలు సొరకాయలు ఆ ప్రత్యేక పోరు కయలు కూడా పెడతారున్నా ఆ సైడ్
ఆ
మా ఊర్లో బాగా తోటకూర గోంగూర పచ్చ ఆ చుక్కకూర పాలకూర మెంతికూర ఇట్లాంటివి అన్ని రకాల గోంగూర అన్ని పెడతారు అన్ని రకాలయినా కూడా అంటే మా సైడ్ మొక్కజొన్న పత్తి వేరుశెనగ ఇట్లాంటివి తక్కువ ఎందుకంటే వాటికి ఇప్పుడు నీళ్ళు ఉండాలి కాబట్టి మాకు కొంచెం నీళ్ళ అనేవి మాకు మేముండే ఇండ్ళకి పొలాలకి కొంచెం దూరం ఎతుమా అయితే అక్కడ బోర్లు ఉండవు మా సైడ్ పొలాల్లో ఇంటి దగ్గరే ఉంటాయి అందుకని మా
ఇంటి దగ్గర అంటే మీకు పొలాలు లేక నీళ్ళు కావాలంటే ఇంటి దగ్గర నుంచి పైపులు వేసుకోవాలా
చెరువులు ఉంటాయి ఆ కుంటలు చెరువులు అని చెప్పి అవి ఉంటాయి ఆ నీళ్ళలు వర్షం పడ్డప్పుడే ఉంటాయి ఇట్లా ఎన్ని రకాాల వచ్చిందంటే నీళ్ళన్నీ కూడా ఇంకిపోతాయి అప్పుడు ఒకవేళ కావాలంటే అంటే వర్షాకాలంలో చెట్లకి అవే ఉంటాయి లేదంటే ఎవరైనా కావాలంటే పైపులతో ఆ చెరువులో ఉన్న నీళ్ళని ఎవరి చేలోకి కావాలంటే వాళ్ళ చేల దాకా అన్ని పైపులు వేసుకొని నీళ్ళు తెచ్చుకుంటారు మాది అంటే ఎర్రనేెల అందుకని మాకు నీళ్లు ఎక్కువ బాగా కావాలి
అవును
ఆ అందుకని మాకు నీళ్ళు కొంచెం తక్కువగా ఉంటాయి బోర్లు కూడా ఏమి అందుబాటులో లేవు కాబట్టి మా సైడ్ అంతా కూడా వర్షాకాలంలో అనేది పంటలు వేస్తాం మీ సైడ్ ఎనీ టైం పంటలు వేస్తానే ఉంటారా
ఆ ఒకటే ఇప్పుడు ఒకటి పెట్టినామంటే అద అయిపోయినా కొంతమంది అంటే మన దగ్గర ఇట్లా అమౌంట్ ఉంట తొందరగా పని బిరిబిరిన తొందరతో చేపి వచ్చేసి దున్నిచ్చేసి అంత ఎరువులు వేసేసి వెంటనే పెట్టేస్తారు వా ఒక పదహైదు రోజులకి ఒక నెల లోపు ఇంకొంతమంది గ్యాప్ ఇస్తారు ఒక నెలలా ఇంకొంతమంది నలభై రోజులు గ్యాప్ ఇచ్చి పెడతారు అట్లా ఇంకొంతమంది ప్రకారం అ అంటే మా మ మార్చి ఇప్పుడు వేరసేనగ పెట్టినారంటే మళ్ళీ మొక్క జొన్న
ఉ
పెట్టిండేదే పెట్టకుండా మాస్తారు ఎందుకంటే పెట్టిండేదే పెడితే మనకి ఎక్కువ దిగుబడి రాదు
సారము ఏమి ఉండదు నెల
ఆ ఆ అట్లనే మారుస్తారు ఇప్పుడు మీరు ఏం పెట్టారు రస్
మేము వర్షాకాలంలోనే పొగ వేస్తాము పొగాకు అనేది ఇప్పుడు అంటే అదంతా ఇంటికి తీసుకొచ్చి ఆకంతా కూడా అల్లీ ఆ బార్నీలో పెట్టి దాన్ని కాల్చి ఇ ఇప్పుడు దాన్ని గేడ్ చేస్తారు ఆ అంటే ఒక ఆ గో ఒక రూమ్ లాంటి తీసుకొని అందులో ఆ ఇనుప గొట్ట పట్టాలని పెట్టి బయట ము ఉప్పి పెడితే ఆ సెగ అనేది ఆకు తగిలిద్ అనమాట గొ ఇనప గొట్టాల ద్వారా అలా కాలుస్త తాము ఇప్పుడు అద అలా ఒక వారం రోజులు కాల్చిన తర్వాత అది రంగు మారిద్ది ఆ రంగు మారినప్పుడు ఇంకా ఇకా కొంచెం ఆ వాటిలో ఉన్న తడంతా ఫీల్ చేసాక అప్పుడు ఆ మళ్ళీ బయటికి తీసి కొ మళ్ళీ అది మెత్తగా అంటే వేడి మీద ఉంటది కదా బాగా పలపళ ఆడిపోయిద్ది అన్నమాట విరిగిపోయేటట్టు మళ్ళీ బయటికి తీసి కొన్ని కర్రలు కట్టి వాటిలో బాగా మంచిగా గాలి వచ్చే దగ్గర పెడితే అవి బాగా మెత్తగా అయిపోతాయి మెత్తగా వచ్చినప్పుడు ఇంక మళ్ళీ కట్టలు కట్టేసి ఇంటికి తీసుకొచ్చి ఇంక ఆకు ఒక దాంట్లో మూడు రకాలు ఉంటాయి పచ్చ ఒకటి మాడ ఒకటి నెంబర్ ఒకటి మూడింటిని వేరు చేేసి మళ్ళీ మూడు రకాల చెక్కులు వేసి మళ్ళీ బోర్డు క అమ్ముతారు ఎవరైతే కొంటారో వాటిని వాళ్ళకు అమ్ముత అమ్ముతారు అనమాట
ఆ
మా సైడ్ ఇంకా ఇ ఈ టైంలో లో ఉ ఉ మా సైడ్ ఇంకా ఈ టైం లో ఏమి వేయ్యరు మాకు కొంచెం దూరంలో పత్తి అలా వేస్తా ఉంటారు ఎందుకంటే పత్తికి నీళ్ళ అనేవి అవసరం లేదు కదా
అస్సలుకే అవసరం లేదా
అస్సలుకే అవసరం లేదంటే అవి చిన్నగా ఉన్న అప్పుడు కొంచెం విత్తనాలు పెట్టిన తర్వాత కొంచెం మొక్కలు వచ్చేంత వరకు ఉం
ఆహా
ఉమ్ మళ్ళీ ఈ టైమ్ లో వాళ్ళకి ఎద్దులు అట్లా అవసర పడతా ఉంటాయి వాళ్ళు ఈ టైమ్ లో సేద్యం చేసుకుంటా ప టి పెడతారు సో వాళ్ళు దున్నుకుంటా ఉంటారు
అంటే ఇప్పుడు పెడతారా పత్తి
త్తి ఇప్పుడు పెడతా ఉంటారు మొన్న కొంచెం వర్షం పడింది కదా
ఆ
పెడితే అప్పుడు పెడతారు లేదంటే ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడతాయి కదా ఈ వర్షాల కన్నా పెడతారు ఊహూ మీ సైడ్ ఆవులు అవి ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటా
ఆ ఆవులు ఆవులే ఎక్కువ ఆవులు గొర్రెలు
ఆ అయితే పాలు మీ సైడ్ తక్కువ రేటుకి
ఆ పాలు లీటర్ నలవై రూపాయలు అలా
ఎనుములదైనా ఆవులదైనా రెండు
ఎనుములది అయితే ఎనుములది అయితే డెబ్బై ఎనభై
ఉమ్
ఎనుములది రేట్ ఎక్కువ ఆవులది తక్కువ
ఆహా మా సైడు కూడా అంతే వాటికి కూ సైడ్ కూడా అరవై డెబ్బై అట్లా ఉంటది మా సైడ్ ఆవు పాలు అనేవి దొరకవు ఎవరైనా కొనాలనుకుంటే ప్యాకెట్ లోనే కొంటారు
ఆహా
ఉమ్ ఇంకా మామూలుగా ఇంకా మా సైడ్ ఆవు అ అవి ఏనుములే ఉంటాయి ఆవులేం తక్కువ ఉంటాయి
ఆ
ఆవులు కూడా పాలీచ్చేవి ఏంఉండవు మామూలుగా దున్నుతారు కదా చేలో అవి
అవునవును సరే అండి
ఆ